ఓ ఎలా ఉన్నావే చాలా రోజులయింది నీతో మాట లాడి
హలో నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను
నేను చాలా బాగానే ఉన్నా న కొంచెం బిజీగా ఉన్నా ఇక్కడ ఆఫీస్ లో బాగా చాలా పె పని పెరిగిపోయింది ఈ రోజు కూడా చాలా బిజీగా ఉ నిన్న మను
సేమ్ నాది అదే పరిస్థితి అయితే ఏం చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ పైన ఆశలు వదిలేశాం ఉనింటే చాలా ఉపయోగపడేది ట్రాఫిక్ లో వెళ్ళలేక చాలా అలసిపోతున్నా అయితే
అవును నా పరిస్థితి అలాగనే ఉంది కానీ నేనయితే చాలా ఎంజాయ్ చేసా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు బట్ ఏందో ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సరే ఇంకొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చూసి తర్వాత ఏదైనా చూద్దామా అను కుంటున్నా మరి ఏంటి పరిస్థితి ఎలా ఉన్నావు హైటెక్ సిటీలో ఉన్నావు
హ
ఎందు
హా చాలా ఓకే నాది కూడా సేమ్ పరిస్థితే కానీ ఓకే మేనేజ్ తే గలుతున్నా హావే నేన్ కూడా వర్ ఫ్రమ్ హోమ్ అ పోయాక ఆఫీస్కు వెళ్ళాను. హ్మ్ ఇక్కడ అసలు ఎందో ట్రాఫిక్ వల్ల అంతా ప్రెజర్ చాలా పెరిగి పోతుంది, ఉ మరేంటి ఎలా ఉన్నావ్, తిన్నావా అంత హౌ వజ్ డే
ఎందుకే నీ వాయిస్ చాలా లేటుగా వస్సుంది ఎక్కడున్నావు బైటున్నావా ఆ వినిపించ్చింది నా డే బాగానే జరి హిందీ వసాల్ గ్రేట్ ఉ బా తిన్నాం, మంజి కొలీగ్స్ సో వీ హాడే కప్ ఆఫ్ టీ ఉ య మరి నువ్వు హౌవజ్ యువర్ డే
యా నాకు డ అంతే కానీ ఇ ఇల్లు బాగా గుర్తొస్తుంది రీసెంట్ గానే కదా వచ్చాను సో చాలా మిస్ అవుతున్నాను ఇంటిని అవును లాస్ట్ వీక్ నీ బడ్డే కదా మరి న్ న్ నేను విష్ చేశాను దాన్ని కూడా చూసుకోలేదు, ఉ సరే ఓకే, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కొత్త కొలీగ్స్ వచ్చారు, మమ్మల్ని మర్చిపోతారుగా అంతేగా
హే ఆపు ఆపు అంత లేదు నువ్వు నాకు కాల్ చేయ్యకుండా ముందుక్ కానే మెసేజ్ చేయకుండా మర్చిపోయి మరి ఇంత లేట్గా కాల్ చేస్తావు. నాకు కోపం రాదానే, లాస్ట్ వీక్ బడ్డే పెట్ట్కొని ఒక మెసేజ్ వదిలేసి నాకు ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నావా నువ్వు బడ్డే అని, ఐనా ఓకేలి నువ్వు సెప్తున్నట్టే నా కొత్త ఫ్రెండ్స్, నా కొత్త కొలీగ్స్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. హు
హె అలా కాదే సూర్య ఏకాంతమా విను ఐవజ్ బిజి చెప్తున్నా కదా అసలు తల పగిలిపోతుంది, హె హె ట్టేక వచ్చేస్సుంది సిటీతో ఆ యు ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్ రే నిన్ను నిన్ నే ని బడ్డేని నేనలా మర్చిపోతాన చె కావాలనే నువ్ ఇంకా మెసేజ్ చేయలేదని నేను ఇంకా నీకు, చ్ ఓకేలే బిజీగా ఉంది కొత్త ఫ్రెండ్స్ వచ్చారేమో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కాల్ చేయలేదు.
నాకు తెల్స్ లేవే ను ఊరికే ఇట్లనే నాటకాలు ఆడతావన్ ఇప్పుడు నిజం జప్పు అసలు గుర్తుంటేనా నీకు ఏదో ఒక స్టేటసొ ఒక ఒక మెసేజె లేకుంటే ఇంకెవరైనా గుర్తు తెప్పింటేనేనే నువ్ నాకు కాల్ చేసింటవ్. బా ఎక్స్ట్రా చేస్తున్నావు హ్ సరేలే ఇంకేం చేస్తాం ఇప్పుడు కాల్ చేసావు కదా బానే సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ కేక్ కటింగ్ డిన్నర్ అంతా జరిగింది
కానీ నువ్వు నన్ను మాత్రం పిలవలేదు కదే ఉన్ని ఉన్ని కొత్త ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ కేక్ అంతా బానే చేసుకున్నావు ఎదవ సూర్యకాంతమా
ఆపమ్మ ఆపు నువ్వు చెప్పింది ఏమి హ్మ్ అరే నువ్వు ఆఫీస్ టూర్ లో ఉన్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయలేదు నువ్వు ఆ మాట కూడా చెప్పకుండా అసలు బర్త్డే విష్ పెట్టేసావు నువ్వు ఆఫీస్ టూర్ కి వెళ్తున్నట్ ట్టు కూడా నాక్ చెప్పలేదు హౌ ఇట్ విల్ బి నా బర్త్డే నేనే కాల్ చేసి నువ్ ఆఫీస్ కేళ్ళావా నువ్ ఇలా ఏళ్ళావా ఆఫీస్ టూర్ కి వెళ్ళావా అని కనుక్కోవాల హుమ్ సరే లే నెక్స్ట్ టైం బర్త్డే కి చూద్దాం నువ్వు కూడా రా ఇప్పుడే పిలిచేస్ స్తున్నా మళ్ళీ నెక్స్ట్ టైం పిలవలేదు అని చేపోద్దు ఇంకేంటి వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఫిక్ క్స్ అయ్యావా ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఏమైనా పనులున్నాయా
లేదు జస్ట్ అట్లా ఆఫీస్ స్టోర్ ఇంకా వర్క్ వల్ల ఎలా నంతే నీకంటే ఎక్కువ ఏది కాదే ఓకే నాకు ఏం ప్లాన్స్ లేవు సో ఏ మూవీ కన్నా ఎల్దమా
హ్మ్ ఏ మూవీ రిలీజ్ లో ఉంది అసలు నాకైతే ఏం ఐ యా లేవు చూసి చెప్పు అసలు ఏ టైంకెల్దం ఉహ్ ఈ మధ్య కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా ఏది అని ఆలోచిస్ స్తున్నా
ఉ చూఫీ షెడ్యూల్ చేస్ పోనీ సాటర్డే ఆర్ సండే వెళ్దామా నేను కూడా అప్పుడు ఫ్రీగానే ఉంటాను సో దట్ మనం పార్ట్ ఆఫ్ టైమ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ విల్ గెట్ ఎ రిలాక్స్డ్ టైమ్ ఆఫ్టర్ యువర్ బర్త్డే
ఆ నాకు అలానే ఉంది నిన్ను చాలా మిస్ అవుతున్నా అసలు ఎన్ని రోజులు అయింది మనం కలిసి బయటికి వెళ్ళి ఆ తర్వాత డిన్నర్ కూడా చేద్దాం నువ్వు మర్చిపో కువేరే ప్లాన్స్ ఏదైనా పెట్టుకొ ని వచ్చావంటే చంమ్ ప్పేస్తాను నేను నిజంగానే నువ్వు చెప్పినట్టు సూర్యకాంతం అయిపోతాను ఓకేనా
లేదు లేదు ఈ టూ డేస్ మీీతోనే ప్లాన్ డన్ మై ప్లాన్స్ ఫిక్సీడు విత్ యూ సూర్యకాంత్ ద మై డియ రెస్ట్ ఫ్రెండ్
ఉమ్ ఇంకేంటి మరి నిజమే నువ్వు చూడు నీతో మాట్లాడుతుంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది ఇలా అప్పుడప్పుడు కలిస్తేనే టెన్షన్ అంతా తగ్గుతుంది అసలు నువ్వేమి రా అంటే చాలా బిజీ అయిపోయావు ఫ్రెండ్స్ అసలు అందరినీ మర్చిపోతున్నావు
మర్చిపోవడం కాదే సూర్యకాంతం అది బిజీ అవ్వడం బిజీ అంటే బిజీ కూడా కాదు అవలని ఎవరు అనుకోరు బట్ ఏం చేస్తాం లైఫ్ లో ప్రెషర్స్ హెక్టిక్స్ వర్క్స్ అంతా పెరిగాక విషూ అట్ సెక్రిఫైస్ సథింగ్ బట్ ఐ వంట్ సక్రిఫైస్ యూ సూర్యకాంతం డోంట్ వరీ
వాకు లేదు ఆ సర్లే చూడ్ నమ్మక ముంది నీ పైన్ ఆయనా నువ్వు సాక్రిఫైస్ చేస్ నా తే నేను ఏమైనా వద్ తాన్ వదులుతాను అనుకుంటున్నావా చంపేస్తాను గుర్తు పెెట్టుకో ఇంకేంటి టి మరి పేజీలో ఉన్నావు సో ఫుడ్ ఉంటుంది నేనయితే ఇప్పుడే అన్నాం ఇంకా కర్రీ తెచ్చుకొని బయట నుంచి ఫుడ్ చేశాను ఐ మీన్ డిన్నర్ చేసాను సో తర్వాత నిన్ను మిస్ అవుతుంటే నీకు కాల్ చేసా ఇప్పుడు సో హోటల్స్ ఇంకా కాలేజ్ ని చాలా మిస్ అయితు ఉన్నట్టు లేదా నీకు అసలు
మిస్ అవుతున్నట్టు లేదా అని చిన్నగా అన్ టవెన్ టె చాలా మిస్ అవుతున్నా చలుూ స్కూల్ కాలేజ్ అవే బాగుంటాయి ఈ వర్క్ ఈ వ్యక్తిక్ షెడ్యూల్స్ ఈ సాక్రిఫైసెస్ ఏంటో నాకు అసలు అర్థం కాదు స్వామి
ఆ నీ మాట వింటుంటే నా నోట్లో నుంచి మాట కూడా వస్తానలేదు అసలు నా మాటల్ని నీ నోటు నువ్వు చెప్తున్నట్టు అ తెలుసా నాకు సేమ్ ఫీలింగ్ ఉంది ఆ ఇంకా ఈ వీకెండ్ వెళ్ళటం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అమ్మ వాళ్ళని కలవడానికి వెళ్ళాలినుకు కుంటున్నాను ఉమ్ మరి చూద్దాం నువ్వు వస్తావా ఇంటిక వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాం
ఏమో చూడాలి సూర్యకాంతం నాకు ప్రాజెక్ట్ షెడ్యూల్ అవుతు వేమో ఇ వక్ క్లైంట్ అంతా వస్తున్నారు అండ్ ఐ ఇ టు సి వస్తాను రాను ఐల్ టెల్ యూ అబౌట్ ఇట్ లే నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ ఫిక్స్ నతో మూవికి ఆ తర్వాత ఇంటికి నాకు క్లయింట్స్ వాళ్ళు ఎవరు రాకపోతే ఏం షెడ్యూల్ అవ్వకపోతే ఐంట్ టు కమంట్ జాయిన్ ఉమ్ చూద్దాం మరి ఒటి నేను నీకు కాాలర్ మెసేజ్ మ చేస్తా కలుస్తాను కదా డిసైడ్ అవధం
ఆ అలానే లే ఇంకేం చేస్తాం మేడం గారు చాలా బిజీ అయిపో పోయారు కదా ఓకే దెన్ ఇంట్లో వాళ్ళు అంత అమ్మ నాన్న ఎలా ఉన్నా ఉన్నారు తమ్ముడు
ఆ అందరూ చాలా బాగున్నారు యాక్చువల్లీ ఆ రోజు తమ్ముడు కూడా చెప్పాడు నీకు విష్ చేయ్యమని చెప్పి నేను ఇంకా బయట ఉండే కదా సో గమ్మున అయిపోయా ఇంకా నువ్వు కూడా రెస్పాండ్ అవ్వ పోయేసరికి నీకు కోపం వచ్చిందేమో అని ఆగిపోయాను ఐ యామ్ సారీ
నిన్ను అసలు తంతాను రాకపోయింది కాక సారీలు అంత కుదరవ్ ఇడ నువ్ రా డైరెక్ట్గా నీకు తన్ని చూపిస్తాను అసలు ఇడియట్ గల్ ఎక్కన్నో సరేలే ఇంకా నేను తున్నా స్పెషల్ మీట్ ఆన్ సటర్డే వీ వీల్ హవ్ ఫన్ టై ఓకే ఉమ్ సరే మరి జాగ్రత్త బాయ్
ఆ సరే సూర్యకా తాను బాయ్